రండి ఆ ఏం చేస్తనావనండి
ఏం చెయ్లేదున్నా ఇప్పుడే గీక్ స్టోరీ స్లోపెన్ చేసుకున్నా మీకే ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్నా
అవునులేండి.
చేద్దునా వద్ధా
ఆ చెయ్యండి ప్లాబ్ ప్రాబ్లమ్స్ స్టేట్మెంట్ ఏం చెప్పండి
ఓకే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చీ మ్యాజిక్ స్క్వేర్ అన్మా
కావు మ్యాజిక్ స్క్వేర్ అంటే
మ్యాజిక్ స్క్వేర్ అంటే మ్యాజిక్సే దీన్ ట్లేమంటే ఒకసారి చదువుతాను చూడండి
ఉ
గివెన్ యా గివెనే ఎన్ ఎన్ టు ఎన్ మ్యాట్రిక్స్ చెక్ క్వదిదా మట్రిక్స్స్ ఈజ్ మ్యాజక్ స్క్వేర్ ఆర్ నాట్
ఉ
అంటే ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఏమి అంటే మనకు ఒకా ఆ మ్యాట్రిక్స్ ఇచ్చింటారన్మాట ఆ మ్యాట్రిక్స్ లో నంబర్ నంబర్స్ ఉంటాయి టేమి అంటే ప్రతి రో ఉంటది కదా మీకు మ్యాట్రిక్స్ అంటే ఐడియా ఉందా
ఆ ఉంద్ ఐడియా ఉంది.
ఆ ఓకే ఇప్పుడు ప్రతి రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సమ్ చేస్తే మనకి ఎంతొస్తుంది సమ్ము సంథింగ్ వస్తది మూడు ఆ ఇప్పుడు సబ్ సపోజ్ ఇప్పుడూ ఫస్ట్ రోలో వన్ టూ త్రీ ఉందనుకో వన్ ఎలిమెంట్స్ వచ్చీ వన్ టూ త్రీ అప్పుడు వా సమ్ ఎంత అయితది ఊ సో ఆరో యొక్క సమ్ సిక్స్ ఓకేనా
ఆ
అ నెక్స్ట్ రోలో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది
ఆ అ
నెక్స్ట్ రోలో ఫోర్ ఫైవ్ సిక్స్ ఎలిమెంట్సు
ఫోర్ ఫైవ్ సిక్స్ కదా ఫిఫ్టీన్
ఆ ఒకే థర్డ్ రోలో
జాన్వరి ఎయిట్
సెవెన్ ఎయిట్ నైను
సెవెన్ ఎయిటు నైనా
ఆ
ఆ సమ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఆ ఊ
ఆ మీకు ఇప్పుడు మూడు డిఫరెంట్ గా వచ్చింది.
అవును
ఈ మ్యాజిక్ స్క్వేర్ లో ఎట్లా అంటే ఏదైనా స్క్వేర్ ఇచ్చినప్పుడు త్రీ రోస్ ఉంటాయి కదా, ఒకవేళ ఎన్ వాల్యూ ఇచ్చింటారు. సో ఎన్ వాల్యూ బట్టి, మనకి మాట్రిక్స్ కూడా ఇచ్చింటారు వాళ్ళే.
హు
మనము ప్రతి రోలో ఉండే సమ్, ప్రతి రోకి సమ్ చేస్తాం. అమ్ త్రీ రోస్ ప్రతి ఒక్క సమ్ సేమ్ ఉండాల, ఫస్ట్ రోలో టెన్ ఉండాల, సెకండ్ రో టెన్ ఉండాల. థర్డ్ రో టెన్ ఉంటాల
ఆ అట్లయితే అది మ్యాజిక్ స్క్వేరా?
ఇంకా ఉంది కండిషన్, ఇంకా అది ఇది ఫస్ట్ కండిషన్. ఎన్ నెక్స్ట్ కండిషన్ వచ్చి, ఒక ఫస్ట్ కాలమ్ ఉంటది కదా, ఫస్ట్ కాలమ్ యొక్క సమ్ సెకండ్ థర్డ్ కాలమ్ యొక్క సమ్ ఈక్వల్ గా సేమ్ ఉండాలి.
ఓకే ఆ
అండ్ అది కాకుండా రో సమ్ ఎంతుందో ఈక్వల్ అయిండే సమ్, కాలమ్ కూడా అంతే ఉండాల. ఇప్పుడు రోస్ అన్ని క అన్ని ఫిఫ్టీన్ ఈక్వల్ అయిందనుకో
హుమ్
కాలమ్స్ కూడా మనకి ఫిఫ్టీనే ఉండాలి. ప్రతి కాలమ్ యొక్క సమ్ ఫిఫ్ ఒట్టిగనే ఉండాలె
అవునా హు
ఆ డయాగ్నల్స్ ఉంటాయి కదా? డయాగ్నల్స్ ఒక మ్యాట్రిక్స్ లో సో ఆ డయాగ్నల్స్, డయాగ్నల్స్ సమ్ కూడా ఫిఫ్టీనే ఉండాల.
ఓ, అవునా
ఇట్లా జరిగితే ఇది మ్యాజిక్ స్క్వేర్ అనమాట
ఊ
దీన్ని మీరు ఎట్లా అప్రోచ్ చేస్తారు? మీకేం ఐడియా వస్తది, ఎట్ల చేస్తే వస్తుంది అనుకుంటున్నారు.
ఎట్లస్తేనా, అన్ని కంపారిజన్ చేసాం.
కోడ్ రాయాల
అంతే కదో ఫస్ట్ ఒక రోని తీసుకుంటాం, అంటే ఇప్పుడు ఒక రోని తీసుకునిన తర్వాత తో అవి సమ్ చేస్తాము. అది ఒక దాంతో స్టోర్ అంటే ఒక దాంతో స్టోర్ చేసుకుంటాం, మళ్ళీ ఆ తర్వాత కాలమ్ ని కూడా చూస్తాము. అది కూడా ఒకదాంతో స్టోర్ చేసుకుంటాం, మళ్ ఆ తర్వాత డయాగ్నల్ ఎలిమెంట్స్ ది అంతా సమ్ చేసి ఈక్వలా లేదా అని కంపారిజన్ చేస్ చేయొచ్చు కదా.
ఓకే ఫస్ట్ మనం ఒక్కొక్క స్టెప్ వేద్దాం, ఫస్ట్ రోస్ రోజుకి మనం నువ్వు ఎట్లా రాస్తావు కోడు
రోస్ కా
రోస్ కి మీరు ఎలా రాస్తారు కోడ్
ఆ అది అరే ఫామ్ లో తీసుకోవచ్చు కదా
ఆ ఆల్రెడీ వాళ్ళు మ్యాట్రిక్స్ ఫామ్లు ఇచ్చింటారు
ఓకే మ్యాట్రిక్స్ ఫామ్ లోనే ఇచ్చింటారా
ఆ
అది ఏ ఆఫ్ జీరో ఏ ఆఫ్ వన్
ఓకే ఆ మీకు ఇప్పుడు మాట్రిక్స్ ఏంట లూక్స్ గుర్తురావాలి ఫర్లు
ఆ ఫర్లు
ఓకే ఇప్పుడు మ్యాట్రిక్స్ వచ్చి టూ డిఆరే కాబట్టి మనం రెండు లూప్స్ యూస్ చేసుకుంటాం
హ్మ్
రెండు లూప్స్ యూస్ చేసుకున్నట్టు ఫస్ట్ లోప్ వచ్చి రోస్ సిట్రేషన్ కి
హ్మ్
సెకండ్ లోప్ వచ్చి కాలమిటేషన్స్ కి
ఓ
ఓకేనా మీరు ఇంకా స్క్రీన్ షాట్ చేసి నేను ఇంకా బాగా ఎక్స్ప్లయిన్ చేయచ్చు బట్ ఓకే ఈరోజు
ఆ
ఇట్లా చేద్దాం అండ్ మీరు ఏం చేస్తారు అంటే
ఆ
ఆ ఫస్ట్ ఫస్ట్ లూప్ రాసేస్తారు ఫర్ లూప్ రాస్తారు ఫర్లు ప్ర్రాసిన తర్వాత మీరు ఇన్షులైజ్ చేసుకుంటారు ఏమి అంటే రోసెమ్ము కాలమ్ సెమ్ము డి వన్ అంటే డయాగ్నల్ సమ్ డయాగ్నల్ టూ సమ్
ఓ
ఓకేనా దాని తర్వాత నెక్స్ట్ లూప్ రాస్తారు కాలం యొక్క లూపు అది జే వచ్చి జీరో నుంచి
హ్మ్
ఎన్ వరకు ఎన్ కాదు లైక్ ఇక్కడ రోల్ లెంత్ మీరు కాలం లెంత్ అనేది తీసుకుంటారు ఎం ఎన్ లాగా
ఎం ఎన్ లాగా
ఆ అదే తెలుసు కదా ఎట్లాని
ఆ హ్మ్
అది తీసుకుంటారా తీసుకున్న తర్వాత మనం కాలం కి కాలం లెంత్ రో కి రో లెంత్ ఎన్ అట్లా పెట్టుకుంటాం దాని తర్వాత రో రో రోసం అనేది ఒక వేరియబుల్ ఉంది కదా ఆ వేరియబుల్ కి ప్రతిసారి రీ మ్యాట్రిక్స్లో ఉండే ఎలి వెంట్ యాడ్ చేస్తాం
అవునా
ఆ ఆ
ఆ
ఆ ఎలిమెంట్ యాడ్ చేస్తాము యాడ్ చేస్తే మనకి ఫస్ట్ టైమ్ ఏమి అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ జే వస్తుంది మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ జే అంటే ఐ వాల్యూ వచ్చి మనకు రోస్ లిట్రేషన్కి సో మనకి ఫస్ట్ టైమ్ ఐ వాల్యూ జీరో ఉంటది నెక్స్ట్ టైమ్ వచ్చి జే ఆ ఆ నెక్స్ట్ ఫస్ట్ టైమ్ ఐ జీరో ఉంటది జే వాల్యూ కూడా ఫస్ట్ టైం జీరో ఉంటుంది సో అప్పుడు మాట్రి సెక్స్ ఆఫ్ జీరో జీరో అనేది రోస లోకి యాడ్ చేసుకుంటాం ఫస్ట్ రిమాండ్
ఉమ్ మల్లీ జీరో వన్ మల్లీ జీరో టూ కదా
ఆ ఎప్పుడైనా మనకి ఫస్ట్ ఇన్నర్ లుప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఔటర్ లుప్ ఎగ్జిక్యూట్ అవుతుంది
ఆ
సో మనం ఇట్లా ఫస్ట్ జే లోప్ అనేది అయిపోతది ఫస్ట్ టైం వెన్ ఐ ఈక్వల్స్ టు జీరో అయినప్పుడు జై లూప్ అనేది అయిపోతుంది సో ఇట్లా ఫస్ట్ రోల్ ఉండేదంతా సమ్ చేసేస్తే రో సమ్ వస్తుది
ఉమ్
ఇప్పుడు మనం కాలం సమ్కి ఏమి లాజిక్ వాడదం ఏ కలమ్స్కి జస్ట్ ఐని జీని రివర్స్ చేస్తే అయిపోయింది రో ప్లేస్ లో జే పెట్టి కోలం ప్లేస్ లోఐ పెడితే అయిపోతుంది ఎందుకు ఇట్లా పెడతామంటే ఆ ఇప్పుడు కాలమ్స్ అంటే మనం ఎట్లా లైన్ గా కదా చూస్తాం అప్పుడు మనకి అక్కడ మారేదేమి ఐ ఐ ఐ మారుతుంది జే మారదు
జేమానదు ఆ
ఆ జే కాన్స్టెంట్ గా ఉంటది
ఉమ్ ఐ ఒకటి లాన్
జే ఆ కాలం కాన్స్టెంట్ గా ఉంటుంది ఫస్ట్ కాలం కాన్స్టెంట్ గా ఉంటుంది ఐ అనేది వి ఫస్ట్ రో సెకండ్ రో తర్డ్ రో ఆ వాల్ వాల్యూస్ వస్తాయి ఆ వాల్యూస్ అనేది కాల్ ఆ కాలమ్స్ సెమ్ లో యాడ్ చేసుకుంటాం
ఆ
ఇట్లా మనకి ఫస్ట్ కాలం వాల్యూ కూడా వస్తుంది సమ్ వస్తుంది దాన్ తర్వాత డయాగ్నల్ ఫస్ట్ డయాగ్నల్ లెఫ్ట్ డయాగ్నల్ వస్తుంది కదా
మ్
అది ఎట్లా చేస్తామంటే ఐ జే రెండు ఈక్వల్ ఉంటే లెఫ్ట్ డయాగ్నల్ అనేది
ఆ
ఇగ ఆ లెఫ్ట్ డయాగ్నల్ చెక్ చేయొచ్చు మనం
ఆ
లేదు అంటే ఆ లే అ చెక్ చేస్తాం దాని తర్వాత డి టు అనేది లాజిక్ ఎట్లా అంటే డి టూ కూడా సేమ్ మనకి ఐ కాలం రోచ్చి మారుతా ఉంటది
ఉమ్
ఇక్కడ కాలం అనేది రెడ్యూస్ అయితా ఉంటది అంటే ఇట్లా క్రాస్ ఉంటది కదా క్రాస్ ఫస్ట్ టచి వచ్చి జీరో కామా టూ పొజిషన్ లో ఉండే ఎల్మెంట్ కావాలి ఫస్ట్ మనకు
ఆ
నెక్స్ట్ వచ్చి ఆ వన్ కామ వన్ ప్లేస్ లో ఎల్మెంట్ కావాలి
వన్ కామా వన్ ప్లేస్ లో ఎల్మెంట్ ఆ
మీరు మ్యాట్రిక్స్ వేసుకుంటే మీకు మంచిగా అర్థం అవుతుంది అది పేపర్లో
అవునులేండి అది ఐడియా ఉందిలేండి అది మనం అప్పుడు వాడు అంటిమి కదా ఏ ఆఫ్ అయిజయి అవి ఐడియానే ఉంది అదే మీరు చెప్తంటే ఇప్పుడు నాకు ఫ్లాష్ అవుతున్నాయి
ఉం దాని తర్వాత
ఉమ్
ఆ నెక్స్ట్ నెక్స్ట్ ఏది వస్తాది నెక్స్ట్ ఎలిమెంట్ ఏది వస్తాది
ఉం టూ కామ జీరో ఆ
ఉం ఇప్పుడు మనకి ఇక్కడ నువ్ చెప్పు ఏమనుకుంటు ఏం తెలుస్తుందంటే ఐ వాల్యూ మారుతా ఉంది అట్ ది సేమ్ టైమ్ జే వాల్యూ అనేది మనకి ఎట్లా పోతుంది రెడ్యూస్ అయితా ఉంది కాలమ్స్
కాదూ ఆ ఆ నెక్స్ట్ కాల్లో కంటిన్యూ చేస్తారా ఇప్పుడు టైం అయిపోయింది
ఓకే ఓకే ఓకే
ఆ
ఓకే బాయ్
హా బయ్